హలో నమస్కారం ఆ బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ మేం బాగున్నామండి అయిందా భోజనం
ఏ ఆ అయిందండి మీది
అయ్యిందండి
అవునా ఏం తిన్నారండి
ఏమో ఈరోజు సండే కదండి నాన్విజ్ తిన్నామండి మీరేం తిన్నారండి
మేం కూడా సేమ్ అండి సండే అంటే నాన్ వెజ్ నాన్ వెజ్ కదండి అందరు
ఆ అవునవునులే అండి ఆ మీ ఊర్లో ఏ పండుగ బాగా చేస్తారండి
మా ఊర్లో వచ్చేసి సంక్రాంతి ఉగాది చేస్తామండి మళ్ళీ
అంటే నా ఒక పడుగంటూ కొంచెం గ్రాండ్కి చేస్త స్తారు కదండి ఏ పండుగ చేస్తారు
పండగంటే ఉగాది బాగా చేస్తామండి
అవునండి ఏం చేస్తారండి ఉగాదికి
ఉగాదికొచ్చేసి మీకు తెలుసు కదండి మామిడి అది ప పడతారు కదండి పచ్చళ్ళ ఉగాది పచ్చడి పడతారు ఓకేనా మళ్ళీ తోరణాలు మామిడి తోరణాలు కడతారు ఉ ఆ పిండి వంటలు చేసుకుంటారు
పిండి వంటలంటే ఏం చేసుకుంటారండి
పిండి వంటలు అంటే మా వచ్చేసి ఉగాదికి ఓలిగలు గారెలు
చేస్తామండి ఆ మళ్ళీ ఇంటి దేవునికి వెళ్తాంమండి సంక్రాంతి ద గారెలు చెక్లీలు
హ్మ్మ్ అవునా అండి
ఓలిగలు కుడాలు
అవున చాలా చేస్తారు కానీ సంక్రాంతి సంక్రాంతి అంటే అయినా కొంచెం
ఆ ప్రతి ఆ ప్రతి ఉగాదికి మేము మా ఇంటి ద నికి వెళ్తాంమండి
అండి
సంక్రాంతికి కొత్త సంవత్సరంకి వెళ్తాము ఉగాదికి వెళ్తామండి మేము మేం గా ఐతే ఉగాది కి వెళ్తామండి ఇంటి దేవునికి వెళ్ళసి ఆ కొ బ్యాళ్ళు బియ్యము ఇచ్చేసి దేవునికి దర్శనం చేసుకున్నా అవునండి ఎందుకంటే ఉగాది ఉగాది రోజు మా ఇంటి దేవునికి అందరి అన్నదమ్ములు బియ్య అదిమి బియ్యం అంతా తీసుకోపోయి బ్యాళ్ళు తీసుకుపోయి వంట చేస్తామండి అందరివి బియ్యాలు ఒక దాంట్లో కలసలని అనాదమ్ములువన్నీ ఆ ఆ చేసి వంట చేసి అందరికి
ఆ అవునవునండి
అవునండి, ఉమ్ మళ్ళీ సంక్రాంతి కంటే సంక్రాంతి కంటే బాగా ఇంగా మేము మ సిస్టర్స్ అంతా ముగ్గులు
అవునండి సంక్రాంతి అంటేనే ముగ్గు, ముగ్గు అంటరండి ముగ్ గ్గు ముగ్గులు బాగ ఏస్తరు కదండి సంక్రాంతికి ఆ ఇంటి ముందు బాగ ముందు బా పెద్ద ముగ్గేసి అదో సంతోషం అండి పెద్ద ముగ్గేసి ఆ కొబ్బెమ్మలు పెట్టి దానిముందర
ఆ గొబ్బెమ్మలు పెట్టి ఆ హరే మళ్ళీ అప్పుడు అంతా పంటలన్నీ వచ్చింటాయి
అవునా అండి అదే అండి పంటలు బాగా వచ్చింటాయి అప్
ఆ అంత కొంచెం దానంగా ఇయ్యాల గదండి హయర్ వాల్లోస్తారు గదండి, ఆ హా పూజారులకి టెంపుల్స్ లకి
అవునవునండి చాలా జరుపుతరండి సంక్రాంతికయితే, ఆ ఊరు సైడ్ అంతగ సంక్రాంతెక్కువ జేయర్ గదన్
హ్మ్
కొ కొన్ని ఊర్లల్లో తెలంగాణ సైడ్ అయితే మంచిగ చేస్తారండి సంక్రాంతి అంటెనే
అవునా అండి మీరెళ్లారా తెలంగాన్ ననా మీది లేకపోతే తెలుసా అండి మీకు
అ అవునవునండి అంటే నేన్ నర్మల్ చెప్తున్నా సంక్రాంతి దస్ తరా
ఆ ఆ తెల్ తెలుసండి, తెలంగాణ సైడ్ పిండి ఇగ మిన్ ఆ అది అత్రయపురము పూతరేకులు ళ్ళు బాగుంటాయండి విన్నాను చాలా బాగా అక్కడ
కే చేస్తారులేండి అక్కడ
పోటీలు పెడతారు కదండి
దసరా క్కదండి పదకొండు రోజులో ఎన్ రోజులో చేసి మంచిగ చేస్తారు కదండి
దసరా కాదండి దసరాకి ఒచ్చేసి అది ఆ జమ్మాకంటారు గదండి జమ్మాకు తీసుకోబోయి పెద్దలకందరికి చ్చేసి వయసైన వాళ్ళకి ఆశీర్వాదం తీసుకుంటాం గదండి
అవునవునండి, ఆ చెట్టు ఆకులు తీసుకున్
ఉమ్ మీరు చే మీరు మాల సేమ్ ఇలానే జేస్తారా ఎన్ ఏదైనా కొంచెం డిఫరెంట్ గ జేస్తార అండి
ఎ మేము చేస్తామండి కానీ మేమూ మా ఊరు సైడ్ చ్చేసి మేము ఇనాయక చవితి బాగా చేస్తామండి ఎలా అవునండి మేము ముందుగానే వినాయక చవ్త్ దు కోసం ఒకా మంత్ కన్నా ముందే ఆ ఫస్ట్ గ మేము ఇదేమంటరండి దాన్ని ఆ చందాలు వసూలు జేస్తామండి ప్రత్ ప్రతి ఇంటికి కి పోయి ఇంత చందా అన్ జెప్పి వసూలు జేసి ఎంతో వాళ్ళ తోచినంత ఇస్తారు గదండి ఫస్ట్ అలా అలా అందరి దగ్గర మన గ్రామంలో అక్ అందరి దగ్గర సేకరించి ఒక మొత్తం డబ్బులు మొత్తం కూడ బెట్టి మల్లి మా తరపున ఇప్పుడు మేమంతా ఒక గ్యాంగ్ అండి, మా ఫ్రెండ్స్ అంతా మేమంతా కొంతమంది ఇన్ ఇంతింత డబ్బులేయలన్ చెప్పి అందరూ వేసుకొని అలా డబ్బులంతా వేసుక్ కొని ఒక డబ్బు కూడ బెట్టి ఆ మనం ఇంకా వినాయక్ అంటే ఈ వినాయక చవితి ఒక రెండు మూడు రోజుల ముందు అప్పుడు ఆ షాపింగ్ దగ్గర పోయి అక్కడ పోయి వినాయకుని కొనుక్కొని వస్తామండి
ఆ అవునా అండి ఐ మీన్ ఆర్డర్ ఆర్డర్ ఏమి ఇయ్యరా లేకపోతే ఉన్నదే
అందుకే అండి మేము మేము అందుకే రెండు మూడు రోజుల ముందే పోతున్నామండి అట్లా పోయేసి అవునండి రెండు మూడు రోజుల ముందే పోయి అక్కడ పోయి చూసి మనకి యాది నచ్చితే అది తీసుకొని గ దాన్ని తీసుకొస్తామండి మళ్ళీ
అబ్బాయిలు అంటే అబ్బాయిలు ఎక్కువగా వినాయక చవితికి ఎక్కువ ఎంజాయ్ చేస్
అవునవునండి ఎందుకంటే మేము ఆ పండుగని చానా గ్రాండ్గా జరుపుతామండి
అవునా
ఆ ఫస్ట్ రోజు వచ్చేసి ఇంకా ఆ రోజు కూర్చోబెట్టి దేవుణ్ణి ఆ రోజు పొద్దున్ననే బాగా మంచిగా పూజ చేసి అందరికి ప్రసాదాలు పంచి అందరు ఆ రోజంతా ఇంటి నుండి ప్రతి ఇంటి నుండి ఇప్పుడు కుడాలు ఓలి ల అవన్నీ తీసుకొస్తారండి అవునండి దేవునికి పెట్టడా నికి చాలా మంది పిండి వంటకాలు అన్ని చేసి దేవుని కోసం తీసుకొస్తారండి
ఉమ్ బా అదే మేం చిన్నప్పుడుయితే అదే పనికాయ వెళ్ళే వాళ్ళం
అవునా అండి అవునవును అండి అందరు దానికోసమే పో తారండి కానీ దేవుని కోసం పోవాలి కదండి మనం
అ దేవున్ కోస సం వెళ్తారండి కానీ మన ఇంట్లో ప్రస తినే ఫుడ్ కన్నా గు గుల్లో పెట్టే కొంచెం ప్రసాదమయినా బావుంటుందిగా డి అప్పుడైతే చిన్నప్పుడు నేను ఐ మీన్ వీధులు వీధులు లో కూర్చోబెడతారు కదండి గణేషుని సో ప్రతి వీధికి ఎల్లేదానండి
అదో తెలియని సాటిస్ఫాక్షన్ అండి ఓ మనస్ఫూర్తి అనేది దక్కుతుందండి
ఏ గణేషుడు ఏ గణేషుడు బాగున్నాడని చూసు కోడం ఎంత పెద్దది ఎలా డెక ఆ
ఆ దేవుని అల కూర్చోబెట్టి ఇప్పుడు మొత్తం అయిపోయిన తర్వాత మేము అట్లే అండి ఊరంతా ఇప్పుడు మా ఊర్లో ఒక ఎనిమిది పదాన్న పెడతారండి
అవునా అండి
ప్రతి ఒక్క వినాయకుని దగ్గర పోయి మనం దర్శించుకుంటాం మళ్ళీ ప్రసాదాలు తింటాం కదండి అట్లా అయి మనం ఇంకా పొద్దున భోజనం చేయమండి ఇంకా డైరెక్ట్ ఇంకా మొత్తం అక్కడ ఆ గుడి దగ్గ అలానే తిరిగి తిరిగి
ఉ ఎక్కువ వెళ్తాం కదా అక్కడ కొంచం అక్కడ కొంచం పెట్టేస్ స్తారు కదా ఇంకా కడుపు నిండిపోతుందండి నేను చిన్నప్పుడే ఎక్కువ వెళ్ళేదాన్ని అండి
చిన్నప్పుడు ఎట్లా అంటే అంతా మొత్తం కంపేర్ చేసుకునే వాళ్ళం అండి మాది మాది పెద్ద విగ్రహం మాది పె పెద్ద విగ్రహం అని అట్లా అవునండి అట్లా ఆనందంలో మనం చిన్నప్పుడు చానా చేసేవాళ్ళం అండి ఇట్లా మాదేవుడు పె మాదేవుడు చానా విగ్రహం పెద్దది మాదే ఎక్కువ ఈసారి అందరికన్నా మాదే బాగుంది అలా అంతా మాట్లాడుకునేది చిన్న
లండి
మేము అదే అండి ఇంకా రెండో రెండో రోజు వచ్చేసి అలాగే పూజ చేసి నార్మల్ గా ఫుడ్డు పెట్టేవాళ్ళ అండి ఇంకా మూడు మడో రోజు అయితే ఇంకా మేము మూడు రోజుల్లో పెట్టుకుంటాటిమి అండి
అవునా అ ఓకే మూడు రోజులక తీస్తా కొన్ని చోట్ల ఐదు రోజు
అవును పెడతారండి కానీ మాది పల్లెటూరు అండి అలా అయ్యి ఇంకా మేము మూడు రోజులే పె వాలమండి ఆ రోజు ఇంకా మధ్యాహ్నం పూట అ
ఆ గ్రామాల్లో ఎక్కువ భజన చేస్తారు కదండి వినాయకని కూర్చోబెట్టినప్పుడు
అవునవునండి అదే అండి రెండో రోజు చేస్తారండి రెండో రోజులు నైట్ చేసి మళ్ళా ఇంకా మూడుోజు వచ్చేసరికి మ మధ్యానం పూట అందరికీ గ్రామంలో ఉండే వాళ్ళందరికీ భోజనాలు పెట్టి ఇంకా సాయంత్రం నిమర్జనానికి ఇంకా రెడీ చేస్తామండి అంతా రెడీ చేసి నిదానం గా ఇంకా ఇంకా డ్రమ్స్ మ్యూజిక్ కు డీజే అన్ని తీసుకోని పోయి
అవునండి గణేష్ పాటలే పెడతారా లేకపోతే సినిమా పాటలు పెడతారా
తే ఇంగ ఎగిరేటప్పుడు అందరు సినిమా పాటలే అండి పెట్టేది ఇంకా డ్రమ్స్ డ్రమ్స్ ఇంగ వాళ్ళు కొట్టే వాళ్ళు మేమంతా ఫుల్ గా ఎగురుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు అండి అట్లా ఊరంతా ఊరేగించు కుంటూ అట్లా తీసుకోని వెళ్ళే వాళ్ళం అండి వినాయకుని
అండి గణేష్ పండుగ రోజు గుంజీలు తీస్తారు కద ఆన్
అవునవునండి అది మామూలే కదండి ఇంగ దేవుని దగ్గర పోయినప్పుడు మనం గుంజీలు దర్శించుకునేటప్పుడు ఇవన్నీ జరుపుతాం కదండి
అవునండి ఎందుకంటే మేము చిన్నప్పుడు వెళ్ళేసి తొమ్మిది ఓ ఐదు అలా
తో తొమ్మిది కాదండి అవి ఎన్నో తీయాలంట కదండీ నాకే తెలిదండి క్లారిటీ కానీ నేను పదకొండు అవునవునండి అవునవునండి అట్లా ఇంకా ఊరంతా ఊరేగించి మళ్ళీ ఇంకా మ్ మా ఊరి దగ్గరనే ఒక చెరువు ఉండేదండి ఆ చెరువు దగ్గర అట్ల నిదానంగా నైట్ తీసుకొని పోయి అక్కడ నిమర్జనం చేసి ఇంకా రిటర్న్ వచ్చేసేవాళ్ళం అండి
ఆ ఎందు
గ్రాండ్ గా చేసేవాళ్ళం అండి
బట్ గణేశుడిది మట్టిది యూస్ చేసే వాళ్ళ ప్లా ది ఇప్పుడు ప్లాస్టిక్ విత్
అది ఆ అది అంతే అండి రసాయనాలు అదంతా తీసుకొని చేస్తారు కదండి ఇంకా
ఎందుకంటే వాటర్ అది మళ్ళీ చెరువు వాటర్ తో పొలాల్లోకి తాగడానికి యూస్ చేస్తారు కదా ని మళ్ళీ హల్త్ ఇష్యూస్ వస్తాయి కదా ఉ హు మట్టి విగ్ పూర్వం కాలంలో అయితే మట్టి వి యూస్ చేస్తాండ్రి
అవున అండి
ఉ ఏమవుతుండేది ఇప్పుడు అన్ని కెమికల్స్ యూస్ చేసి పెయింటింగ్ చేస్తారా గణేషున్
అవును అవునులేండి అదైతే కరెక్ట్ యే అంతే అంతే అండి థ్యాంక్ యూ అండి మీ సమాచారాన్ని నాతో పంచుకున్నందుకు
ఉ ధన్యవాదాలండి
ఆ ధన్యవాదాలు బై అండి
హు బాయండి